ఆ
ఆ అక్క బాగున్నారా
ఆ బాగున్నమ్మా మీర్ బాగున్నారా
ఆ మంచిగె ఉనం అక్క
ఏం చేస్తున్నార్రా తిన్నారా
ఆ తిన్నక్కా ఆ తిన్నామక్కా ఇందాకే తిన్నాం
ఏం కూర ఏసారు
మాదా పప్పు చేసాం అక్కా
పప్పా
మీదేం కర్
టిఫిన్ చేసుకోరారా
లేదక్క ఇవాళ కుదర్లేదు
ఆహా అదేదొ వన్ ట చేసినట్ట్ టక్ టాకా సౌండ్ ఒస్తుంది ఎంట్రా
ఆ లేదక్క పిల్లల్ ఆడుకుంటున్నారు
ఔనా అదేక్కువ ఇన్పిచ్చింది అందుకె ఆ మేమ్ టిఫిన్ ఎక్కువ చేయట్లేదురా ఏదైనా జావగాన్ అయ్యే తాగుతున్నాం
అవునక్క ఎండాకాలం అదే మంచిద్ ఇంకా
బొ రాగి పౌడర్ తెచ్చుకొనీ ఒక హాఫ్ అన్ అవర్ కలిప్ పెడ్తా
ఆ
ఇప్పుడ్ ఒక్ గ్లాస్ తీస్కున్నా అన్కొ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దది ఆ పెద్ద గ్లాస్ నిండ తీస్కొని దానికి దగ్గట్టు రెండు గ్లాస్ ఒక గ్లాస్ బోస్తా నీళు
అదె అక్క
పోసేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మెత్ గారా మల్ల ఇం కొ రెండు గ్లాసు నీళ్రు పోసి అది కొంచెం వేడ్ నీళ్ళ్ అవ్వంగనే ఇది కలిప్ పెట్టింది దాంట్లో రాగి దేసేసీ కొంచెం సాలు ఉప్పేసేసి చేసుకొనీ తాగుతం ఒక్కోసారి మజ్జిగుంటే మజ్జిగ్ కూడా ఏస్తా
ఆ ఔన జొన్నల్ లాంటి ఏసినా ఇంకా బాగుంటది టేస్ట్ ఆ
పోతే ఇదైతె డైలీ ఆ బాడీకి చలవ ఫ్యాట్ రానీకుండా చేసే ఇవ్వేరా
అవునక్క అదే మంచిది అసల్ హెల్త్ కి బాడీకి
ఇట్లాంటియే చేసుకోవాల్రా మనం ఏదో టిఫిన్స్ ఏదో ఆ రిచ్ గుండాలి అన్ అంట్ ట మన హెల్త్ పోయద్ది ఫస్టఫాల్ మన మైండ్ రిచ్గ ఉంటద్ కాన్ మన బ హెల్త్ ఉండదు
అవుద అవ్నక్క అదే ఇజం
ఆ అందుకనే ఆ పాత వాళ్ళు చూసావా వాళ్ళకి ఇంతా లేకపోయినా జ్ఞానం ఎంత జాగ్రత్తగుంది వాళ్ళ హెల్త్
అవును అక్క
పచ్చడ పెడదామని అనుకుంటున్నారా మాడుకాయలు తెప్పించా
ఆ మేము అనుకున్నాం అక్క కానీ ఇంకా మాకు దొరకలే కాయలు
ఒక ఐదు కేజీలు తెప్పించా మళ్ళ ఏమో ఒక ఐదు కేజీలు ఇవి టమాటా టమాటా రేట్ తక్కువ ఉంది కదరా
ఆ అవును అక్క టమాటా రేటు తగ్గిపోయింది కేజీ పది రూపాయలేగా మరి పెడుతున్నారా అక్క
అ అంతుంటది రూపాయలు అయితే అట్లొత్తం
మ్మ్
అయితే కారం ఏమో ఇగా ప్యాకెట్ కారం ఉంది దాన్నిేసి కలుపుదాం అనుకుంటున్నా రేపు
వద్దక్క అది మంచిది కాదు అసలు అది అదంతా ఫుడ్ కలరు తప్పించి ఏముండదు అసలు అది ఎక్కువ రోజులు కూడా ఉండదు మంచిగా
అవునా
ఆ అంతా వద్దు అసలు ఒక మిరపకాయలు తీసుకోండి ఒక ఐదు కేజీలు ఏమైతది
మిరపకాయలు ఎండబెట్టి అది ఆ అదేమంటావా పౌడరు ఆ కార్ అవును రా అది బాగానే ఉంటది కానీ ఈ రిస్క్ ఎందుకు ఆ అనుకుంటున్నా నేను
అరే ఆ సంవత్సరం మొత్తం తినేది కాక ఒక రెండు రోజులు కష్టపడితే ఏమైంది మహా అంటే ఒక రోజు ఎండలు పెట్టాలి తర్వాత మిల్లులో పట్టించాలి అల్ పొడి అంతే కదా ఇంకా ఏ సంవత్సరం మొత్తం ఉంచుకుంటాం మనం ఈ ప్యాకెట్ కారం అవును అక్క టేస్ట్ చానా డీఫ్ డిఫరెంట్ ఉంటది అది ఏస్తే మంచిగా ఉంటది కలర్ కూడా మంచి కానోస్తది వీళ్ళు ఏమింట అందులు ఏమి ఉండదు అయ్యో పాడయిపోయిన మిరపకాయలు తీసుకుంట్రు ప్యాకెట్స్ లోకి మనం అయ్యన్నీ చూస్తున్నమా
అయితే కలర్ కూడా యాడ్ చేస్తారారా
ఉ కలర్ మొత్తం యాడ్ చేస్తారు మనకు ఏదో మంచిగా కనిపయాలనేసి కలర్ యాడ్ చేసేసి క్లీన్ చేసేస్తారా అయి మంచి మిరపకాయలో కాదో ఇక వంటల్లో కంటే ఇ డైలీ మరి తప్ప కాని ఇక పచ్చడి సంవత్సరం మొత్తం ఉండదు అదిేస్తేనే మంచి టేస్ట్ వస్తుది మామిడికాయ ముక్క కూడా మంచిగా కారం తీసుకొని ఉప్పు కారం ఉప్పు ఉప్పు కూడా కల్లుప్పు వెయ్యండి ఆ మేము ప్రతి సంవత్సరం ఇట్లనే పట్టించుకుంటాం ఓక ఉప్పు కూడా గల్లిప్పేయండి మంచిగా ఉంటది ఈ ఉప్పు కాకుండా
ఆహా అలానా అవును కల్లుప్పు టేస్ట్ ఉంటదిరా కూరల్లో కూడా వేసుకోవచ్చంట తెలుసా
ఆ అవునక్కా మంచి టేస్ట్ ఒస్తది అది వేసుకుంటే
ఆ ఈ సాల్ట్ ఈ మధ్య ఏ రా మరి సాల్ట్ లో అంట ఏంటి ఏమంటారు మన తౌడు ఉంటుంది చుస్ చూసావా అట్లాంటిది ఏం లో ఒక లాంటిది కలుపుతున్నారంట నువ్వు చూసావా ఒక నాలుగు మ ఉంచాలేసిన గాని అది ఎలా ఉ టుది ఆ అసలు కొంచెం వెయ్యంగానే మనకు భయం వేస్తేది ఫస్ట్ వామ్మో ఉప్పు ఎక్కువైతే ఇంట్లో మన అత్తగారు వాళ్ళు ఆయన తీర్ తాడేవను ఇప్పుడు అట్లా కాదు నువ్వు నాలుగు స్పూన్లు వేసినా గానీ చప్పడిగా ఉంటుంది ఏంటబ్బా అర్థం కావట్లే ఏం కలుపుతున్నారో ఏంటో
ఇ అంత ఇ మొన్న అట్లనే మా దగ్గర ఒక ఫంక్షన్ చేసిండ్రు వాళ్ళయితే సాంబార్లు ఒక కేజీ దాకా వేశారు ఎంత ఉప్పేసినా ఉప్పి సరిపోవట్లేదు సరి వాట్లే మళ్ళీ ఎక్కువ వేస్తే భయం తిన్న వాళ్ళందరూ సప్పకుంది సప్పకుంది అంటున్నారు
ఈ రాక్ సాల్ట్ ఆ సాల్ట్ ఈ సాల్ట్ అంటున్నారు కానీ అన్ని వేస్ట్ ఏదైనా గాని మనకి ఈ కల్లూపు మీదికి రాదు రా మన వంద సంవత్సరాల క్రితం ను ఉన్నదే కళ్లుపుర అసలు రోజులో పచ్చళ్ళ అరే టమాటా పచ్చడి మన రోట్లో నూరు కొంచెం అదేసి మళ్ళా దంచేయి ఎంత కమ్మగా ఉంటదంటే అంత కమ్మగా ఉంటది ఆ రోట్లో మిక్సీలో ఏయారా మీ పచ్చడి మీరు ఎలా చేస్తారు
మేము రోట్లోనే అక్క మిక్సీలో ఏమి ఉంటది అసలు ఏమి ఉంటదు హీట్ ఎక్కిపోద్ది మిక్సీ మొత్తం
అసలు ఏమి ఉండదు టేస్ట్
రోడ్లోనే మంచిగా మనకు కూడా చ ఎక్సర్సైజ్ అయినట్లు ఉంటది చేయడం వల్ల అప్పటి వాళ్ళు అందుకేనే రోట్లో నోరడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ అయ్యేది బాడీకి హెల్త్ కూడా మంచిగా ఉండేది అసలు
అసలు పాత రోజులున్న జిమ్ ఉందా ఏముంది
అప్పుడు వాళ్ళు మరి అంత స్ట్రాంగ్ ఉండేట వాళ్ళు అ
అరే నాకు ఆశ్చర్యం వేసిదిరా పాత ఇప్పుడు మనం ఒక నైన్ టి సంవత్సరా అదే సంవత్సరాల వల్ల మన అమ్మమ్మలు లాంటి నాయనమ్మలు లాంటి వాళ్ళు ఉంటారు కదరా అసలు వాళ్ళకి పట్టుండద ఏంట్రా
వాళ్ళకుండేదిక్క వాళ్ళు మొత్తం వాళ్ళు అసలు అప్పట్లోనే ఫోర్ కి లేయిచ్చి వంట చేస్త కొని అవి కూడా మళ్ళ ఏంటి ఒడ్లు వాళ్ళ దంచి వాళ్ళ వంట చేసేసి వాళ్ళు కూరగాయ ఇంట్నే పండించే వాళ్ళు మన పొద్దున్న ఆరింటికిల్లా పొలానికి వెళ్లిపోయే వాళ్ళ పొల పలు చేసుకునే టోలు
అయితే మనము వాకలు ఉడిచేటప్పుడు కూడా బెండ్ అవ్వాలింటార మనది పొట్ట మీద పడాలి బండ్లి బట్టలు జాడిస్త కద వాషింగ్ మిషన్ వేస్ట్ రా ఈ వాషింగ్ మిషన్ వేస్ట్ మంచిగా ని నిమ్మలంగా జాడి చెండేస్తే ఇలా మనం బాడీ మ నా నడువు కూడా వంగుతుది నడు కూడా పెరగదు పొట్ట కూడా పెరగదు
అప్పట్లో మన బ పుల్లలు తెచ్చుకోవడ అవన్నీ కట్టలు పోయడం మంచిగా కట్టలు మీద వంట చేస్తే మంచి టేస్ట్ ఇప్పుడు మనకి అన్ని గ్యాస్లు వచ్చేసినాయి ఏం టేస్ట్ లేవు
ఏదో తింటున్నాము ఉంటున్నాం ఇదే చూసుకుంటున్నారు జనాలు
అవున అవును గ్యాస్ కూడా కాస్ట్ పెరిగిందండి అక్క రీసెంట్ గా
అవున్రా ఇప్పుడు అసలు ద అను కాస్ట్ పక్క పెట్టు నీకు దొరకట్లే
అవునక్క మేము మొన్నట్టుండే బుక్ చేద్దామ అని చూస్తాంటే అసలు బుకింగ్ కూడా తీసుకోవట్లే అసలు
అరే ఎందుకు రా అంత శ్రమ బుకింగ్ అవ్వదు ఇంకా మీరు మంచిగా ఒక లోడ్ కట్టలు తెప్పించుకొని చక్కగా పొయ్యి పెట్టుకోంరా పెట్టుకొని మంచిగా అన్నం గాని కూరగాని దాని మీద ఒకటి వండుకోండి
అదే అక్క కానీ ఇప్పుడు మనం అవన్ని చేయాలంటే అలవాటు లేకుండా అయిపోయిది దిగా
ఇ అలవాటు చేసుకోవాలరా మరి ఇప్పుడు అసలు దొరకవు అనుకో అప్పుడు ఎట్లా ఆ ఇప్పుడు రైస్ కుక్ కుక్కరు వాడతావు సరే అది హెల్తకీ మంచిదా
గ్యాస్ ఎక్క మేం కొన్ని రోజులు వాడినాం మా అత్త్య వాళ్ళకి ఇక గ్యాస్ వచ్చేసిన ఇక వాడట్లేదు
అసలు గ్యాస్ కాదు అది కరెంటు తో మనం తినే తిండి కరెంటు తో మన కడుపులో పోత అదేవైనా మంచి
అదే అదే అట్లేవ్వడం మళ్ళ అ అసలు వెళ్తే పడలేదు అత్తే వాళ్ళకితే ఇ మేము మాప వేసేసి కుక్కర్ పక్కకు పెట్టేసినాం
అసలు వద్దు నేను ఈ పచ్చడి పెడదాం అనుకున్నా నువ్వు చెప్పిన ఐడియా ఎంత బాగుందిరా అసలు నువ్వు నువ్వు నీకు ఫోన్ చేయడం నాకు మంచిది అయింది లేకపోతే ఆ తొక్కలో ప్యాకెట్ కారం వేసేసి పచ్చడి మొత్తం నాశనం అయిపోయేది
వద్దా కద వద్దు ఒక ఐదు కేజీలు మిరపకాయలు తీసుకొని మంచిగా తీసుకొని మీరే వాటిలోకి మళ్ళీ అవి వేయ్యండి ధనియాలు ఇట్లాంటివి వెయ్యండి మంచి టేస్ట్ వస్
ఆ ధన్యాలు కొన్నీ ఏసి
పైలు ఇలాంటివి కారంలోనే పట్టించేస్తే మీకు ఇ లోకి కూడా ఉండిపోయిద్ది పచ్చట్లోకి కాపోయినా
ఆ ఇంట్లో కూడా అదే తినాలి అయితే అప్పటి నుంచి ఈ ప్యాకెట్ కారాలు అవాయిడ్ చేసి చేసి సుబ్బరంగా మంచిగా మిరపకాయలు తెచ్చుకొని ఎండ వెట్ ట్ట తొడియాలు తీసేసి మిల్ వేసుకుంట మంచిగా వచ్చేసిద్ది ఆ ఆరబెట్టుకొని
అంతే ఈ ఎండకు ఒక్క రోజులే ఎండిపోతాయి ఎంట ఎండ ఎట్లా అసలు ఎట్లా ఉంటుంది మనకి
ఆ
ఒక రెండు రోజలు ఒక రోజు ఎండెట్టినా ఇంకో రోజు మీల్లు పట్టించుకుంట అయిపోయిది ఇయ మొత్తం మంచిగా తినొచ్చు ఇగా మనం
అవును ఇది నిజమే
ఈ ప్యాకెట్ క అ అయితే నెల నెల నెల నెలలా కొనుక్కుంటూనే ఉండాలి మళ్ళీ అయిపోయినప్పుడల్లా తెచ్చుకోవా వలి
ఆ అదంతే కదా
ఇదైతే ఒకసారి స్టోర్ చేసుకుంటా అంటే మాక్సిమం మనకి ఇయర్ మొత్తం వస్తుంది
ఆ అంతే అప్పుడప్పుడు తీసి అందులో పెట్టుకోవాలి
ఆ ఆటలు చేస్తే కారం మంచిగా తుప్పు పట్టుకుండా ఉంటుంది
ఆ అదే రా అదే మంచి కారం ఇప్పుడు ఆపేస్తా ఇంక ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వర్ చెయను ఈ మాడికయ పచ్చడి పెట్టను టమాటా పచ్చడి పెట్టను పెట్టకుండా అవి తెప్పిచ్చేసి ఆ ఎండబెట్టేసి క్లీన్ చేసి పట్టించాక అప్పుడు ఈ దాంట్లో ఈ ప పచ్చల్లో కలుపుకుంటా
ఆ అప్పుడు కలపండి అప్పుడు మంచిగా ఉంటాది మీకూడా
ఉ
మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్పండి ఇలాంటి ప్యాకెట్ కారాలు వాడొద్దని ఇవన్నీ వెళ్తే ఇంకా అసలే ఇటు బయట కొంచెం ఫుడ్ తిని మనం ఆల్రెడీ సగం పాడైపోతారు ఇట్లా ఇవి కూడా చేయకపోతే బత్త అవును ఇంగ క్యాన్సర్లని కాదు పటల ఐసీయులల్లో ఉండాల్సి వస్తది
అవును అవును రా
ఉ
సరే లేరా మరి నేను
ఆ సరే అక్క మరి మీరు అట్లనే చెయ్యండి మరి
సరేరా ఇంక ప్యాకెట్ కారం వాడను
ఆ సరే సరే అక్క మంచి నిర్ణయం తీసుకున్నారు అలా కానివ్వండి
తార్
ఆ సరేలే